హలో
హలో
ఆ
బాన్నావా
ఉ
ఏం చేస్తన్నావ్
ఏలే ఇభుడే లేష
ఫలేస్తే టిఫెను
ల డేట్టు లంచ్ లేదంటే మళ్లీ ఏమైనా ఇంగా ఎప్పుడుందింట ఆ
అందుకే నీకు గ్యాస్ ఫామ్ అయ్యేది ఊరికనే కాదు
ఉ
ఈ యలదాంక ఏం చేసన్నావు నువ్వు టిఫిన్ ఏం లాకోకున్న
లేసిందే ఇప్పుడు
లేస్తేది ఇప్పుడే టిఫిన్ టైం కు లేయాల కదా
ఉ
మడి బ్రెష్ ఏన్నా వేసినావు లేదా
ల్యా ల్యా ఏయల ఇంగ
ఉ
ఉ
ఎట్లా రా మీతో చేసేది నయానో మ మళ్ళమా ఆ అదొచ్చింది ఇదొచ్చింది అంట అంటారు ఇట్లయితే ఎట్లా గ్యాస్ ఫామ్ అయితుంది కదా మళ్ళా వామిటింగ్స్ ఓస్తాయి
ఉ
రూమ్ లో ఫ్యాన్లు అన్ని బానే ఉన్నాయా
ఉ ఉ బానే ఉన్నాయి
ఉ మధ్యానం ఎన్ని గంటలకు భోజనం
టె ట్వెల్వ్ కీ పనేడు గంటలకి
రెండు గంట్లకా
పన్నెండు గంట్లకి
ఏమి అయితాంది కదా
ఉ పొల్లా
ఏం బెట్నారు
ఏం
అదన్న మంచిగ తిను రొంత
హు హు
నువ్వు ఆమెనే నువ్వు నీ ఫ్రెండ్ ఇంగోకరు ఉన్నారా? వచ్చినార రూమ్ లో? ఆ పిల్లోడు కూడ ఫ్రెండే నా?
హూ హు
అంత ఫ్రెండ్స్ ఏ
ఉ
ఉ తీసుకపోయిండేటివి అయిపోయినయ ఉన్నాయా ఇంగా?
ఇంగ ఉంటాయా
ఇంగ ఉంటాయ అంటే ఉండల్ల అయిపు చేస్తే ఎట్లా
తెచ్చిండేదే అయిపోయేకే తినేకి
ఉ అందుకని అయిపజేసేద
ఉ
వర్షం పడతంద ఉంద?
పడ మొన్న మొన్న పడ నిన్న మొన్న
ఆ ఇడెం ఉరెవే పల్లె
హుమయ్
ఈ రోజు బో ఎండ గాస్తంది నిన్న ఈ రోజు ఇంగా
ఉ
ఉ చాన ఎండ గాస్తంది అ
ఉమ్
హు ఆ అంతేడి ఏందో పని చేపిస్తున్నాను ఇడ
ఏం పని?
అదే మొన్న వర్షం వచ్చినప్పుడు రూమ్ అంతా లీకేజ్ అయింది కదా.
ఉమ్ ఉమ్
దానికి అదే ఆ కూల్ పెయింట్ ఫైనా ఏపీచినాం చూడు రూఫ్ మీంద
ఉమ్ ఉమ్
అదేమి చిమ్నీ కదా కారకోకుండా
మల్
వీడ ఏం మెట్కల్లకు
మెటికలకి ఏంటికి
మెటికలకాడ అదంతా కారే బాత్రూమ్ల లోపల లీకేజ్ అయిందని
మ్ మ్
అదే ఎంత పని చెత్తన్నార
మ్
పొద్దున్న ఇప్పుడు వచ్చా చేస్తాన్నాడా ఆయప్ప
మ్
ఇంక ఏం వంట చేసుకోవాల మేము ఇంకా
మ్
క్లాసులు జరుగుతాన్నాయా
ఇప్పుడే ఎందుకుంటయి క్లాసులు శనివారం సెలవు
అదే మొన్న వి వ మొన్న సోమవారం అంతా బానే జరిగినాయా క్లాసులు అనేది నేను
మ్ ఇ జేర్ని
మ్ మన మటన్ సరిపోయానా
సరిపాయ్
సంక వచ్చిందా
మ్
మరి ఇంగ రొంత వేస్త కదా చాలలేే అంటవి నువ్వు
ఆ నన్నే ఉత్తిగా
అయ్యా నాకేం మళా మళ్ళా తెచ్చుకుంటాం కదా మేము తిన్నారాయ్యా సరిపోతుంది లేంటివి ఆపిల్లోడు తెచ్చుకోలేదా
మ్ హూ
మ్ అప్పులెయ్ నువ్వే అన్ని క్యారర్లు కట్ ట్టేసావ్ వాల్లేవ్వరు తెచ్చుకోరయితే
వస్తా పది నిమిషాలు
ఒరెయ్ డిస్టబెన్స్ లేకుండా మాట్లాడు
వస్తా వస్తా ఆ
డిష్టబెన్స్ లేకుండా మాట్లాడులేదంటే ఇది పో తది మళ్ళ
సరే సరే
టైం పెట్టినాల నేను టైం పెట్టుకుని మాట్లాడతాను
ఆ
ఇప్పుడన్న పోయి మట్టసంగ తినండి చానా కొంచెం చానా అంటే మళ్ళా కక్కేటట్లు కాదు
బా అంత బాగుంటుందే మీడ అంతగా తినే అంత
హా ఎట్టనా ఆకలైతాంటది కదా పొద్దున్ననుంచి తినకపోతే
ఆకలేతె
కొంచెం ఏమన్నా బాగుంటే
మ్
ను రొంత తిట్టిన ఇవాళ్ళంక ఖాళీ కడుపుతా ఉంటే గ్యాస్ ఫామ్ అయి ఇ వామిటింగ్స్ మల్ల స్టార్ట్ చేస్తావో ఎంకతనో
నేనెమి
ఉమ్మ్ ఎట్లా చేయలో ఏమో ఇంగ
ఉమ్మ్
త్రయంబకేశ్వర్ అక్కడ అన్నీ బాగా వర్షాలు పడుతున్నాయంట చూడ్రా ఇప్పుడు
యడా
మనం పోయింటిం కదా
షిరిడి కల్లా
షా పంచవాటి నాసిక్ పోయింటిమి కదా మనము
ఉమ్మ్ ఉమ్మ్
అక్కడ అన్నీ ఇప్పుడు చా నీళ్లు లేకపాయా కదా చూడు ఇప్పుడైతే అన్ని మునిగిపోతున్నాయంట
ఉమ్మ్
త్రయాంబకేశ్వరి గుడి మూసేసినారంట
దేనికి ఆది ట్రయంబకేశ్వర్ అంటే కొండమీద ఉంటాద
అది సప్తశృంగి దేవి కొండ మీంద
త్రయంబకేశ్వర్ అంటే ఆరోజు ఎక్కువసేపు పట్నే
ఆ రూముల్లో రూముల్లో తిప్పిరి చూడు
ఆఆ
కూర్చోబెట్టుకోకుండా రూములు రూములు తిప్పలా
అవునవునవును
ఆ తా గుడి
మ్మ్ఉహ్మ్
సప్తస్రుంగి మాత్ గుడి దగ్గరికి కూడా ఎవర్ని పోనీ లేదంట
ఉమ్మ్
అంత పెద్ద వాన్లు అంత పెద్ద వర్షాలు పడుతన్నాయంటా ఆడ
అది ఉండేది కొన్ ఆ అది ఆ అది ఉండేది అయినా కొండల మీందే కదా
కొండమీందా అయినా వర్షాలు పడతానేది కొండమీద నుంచి నీళ్ళు జారుతాంటాయి కదా
మ్మ్
అందుకు ఆ మొన్న ఒక రోజు ఏమో మూసేసినారు మళ్ళా ఏమో ఇంగ
ఉమ్మ్
అక్కడ బా వర్షాలు పడుతన్నాయి
ఉమ్మ్ ఉమ్మ్
మనకే
ఉమ్మ్
వర్ష పల్లే ఏం పల్లె
ఉమ్మ్
బ్రష్అన్ చేసినావా
మ్మ్ఉహ్మ్
అట్లమే తింటావా
గేసుకుంటా
నీసాం పదిన్నర కన్న లెయ్యరారా ఎవరన్నా అప్ప
ఆ అమ్
మరి ఇంతవరకా
మ్మ్
ఏం తినకోకుండా బ్రష్ చేసుకోకుండా రాత్రి ఎన్ని గంటల వరకు మేలుకున్నారు
పన్నేండు
అంత అవసరం ఏముంది
ఎంతకో అంతకు పడుకుంటారు
ఎంతకో అంతకు పనుకోవలని కాదు తొందరగా పనుకోని తొందరగ లేయలా కనీసం ఆరు కన్నా లేయద్దా
ఊ ఆరుకి
మరి ఈడైతే లేసి కూర్చుంటావే
అంటే బయటకి పోదమంటే కూర్చుంట
ఆడ సదువుకునేకి లెయ్యల
ఆ
బయటికి పోయే అంత శ్రద్ధ కదా తెల్లారుజామునే ఇడైతే ముందే ముందే లేచింటాడు
అవును
ఆయ్ ఆరుకే ఆ అన్ని నీళ్ళన్ని చల్లించుకుంటాండ ఈడ
బా
ఆ కనీసం నీలన్న ఇయ్
సరే సర్లే
టైం కాలా
అవును
హుమ్
అయ్యింది చూసినాను
చూస్తే
సరేలే ఉంటాను
ఓ సరే ఉండు
హుమ్